హలో ఆ హాయండీ.
ఏం చేస్తున్నారు పనైపోయిందా.
కాలే ఇగో ఊడ్చినా బోలు దోమినా ఇంతకుముందే. ఇగా ఎందుకో ఇటు మబ్బొచ్చింది మరీ వర్షం పడేలాగున్నదని.
అదే మాబ్బస్తాంది గాని వర్షం పడ్తలేదు.
మీ సైడు గూడానా హ్ము ఇంగ బియ్యం కడిగినా. ఇగ మళ్ళీ కరెంట్ పోతదీ అనేశి.
ఆహా రైస్ కుకర్లోనేనా గ్యాస్పైన్
గ్యాస్ పైననే
గ్యాస్ పైననేనా ఊహ్ హు
హూ
ఇంకా చెప్పండి
ఆ ఇంకా చెప్పాలే ఇగా మీరే మీ పనైందా.
పనైంది
వంట జేశేద్ ఉందా.
ఇగ వంట చేశేది ఉంది గానీ.
హ్ము
ఫ్యా చేస్తా ఇంకొంచెం అయిన్ తర్వాత అని ఊ
నేనూ తొందరగనే చేశేస్తా తినడం కూడా తొందరగా సెవెన్ థర్టీ ఎయిట్ వరకి కంప్లీట్ అయితది. అఆహా
ఇగ కర్రీ ఉంది ఒకా రైస్
ఊ ఊహు ఊ
ఫోన్ మాట్లాడిన్ తర్వాతా పెడదామని.
అనుకున్నా అయితే వా డిజైన్ బ్లౌజూ.
హ
అదే మీరు ఏస్తారా లేకుంటే వేరే కాడ ఏస్తారా అని తెలుసుకుందామని
ఉమ్ కంటే డిజైన్ బ్లౌ ఎంబ్రాయిడింగ వచ్చు కదా
ఆ మీరే ఏస్తారా
ఆ నేనే వేసుకుంటా ఒకస రెండు మూడు సారీలకు కూడా వేసుకున్నా ఆ ఒకటి గిరాకీ కూడా కుట్టినా ఒక్క సారి నే పెయింటింగ్ వర్క్ కూడా ఒకటి ఒకటి కుట్టిన ఒకటి వట్టిన ఉమ్ ఆ ఇగ అంతే ఏ అది డిజైన్ని బట్టి తీసుకుంటరు ఫ్లవర్స్ ని
స్టార్టింగ్ మీ దగ్గర
ఉమ్
స్టార్టింగ్ ఎంత
ఓ స్టార్ట్ గ్ అంటాన్నవ నేను ఇప్పట్లో ఎయ్యలేను అప్పుడు నేర్చుకున్నప్పుడే ఇగ మనకు ఉత్సాహం ఉంటది కదా ఆ అట్లా థౌజండ్ పెట్టు తీసుకున్నా ఎందుకంటే పెయింటింగ్స్ నాయే ఆ డిజై వేసుడున్నాయే కాబట్టి
ఒకస ఒక బ్లౌజ్ కు వెయ్యి రూపాలు తీసుకున్నారా
ఆహా చీరకె సారీకి
సారికి అంటె పెయింటింగ్ పెయింటింగ్ దాంతో
ఆ నెమలి ఏసినా ఒక సారికి ఇంకొకటేమో ఇది మందారం పువ్వు ఉంటది చూడు అది వేసిన మందారం పువ్వు అయితే ఈజే కదా అక్కడక్కడ అక్కడక్కడ వేసుకుంట పోవాలే మళ్ళీ దానికి ప్రింట్ వేరే ప్రింట్ పౌడర్ వేరే ఉంటది పేపర్ వేరే ఉంటది ప్రింట్ పేపర్ వేరే ఉంటది అది కొనుక్కొచ్చుకోవాలి కొనుక్కచ్చుకొని మనం డి ప్రింట్ పేపరు పైన ఇదేంది అది ఉంటయి చూడు కార్బన్ పేపర్ అది పెట్టేసి
ఆ
దాని పైన దేను మనం ఫ్లవర్ ఏది సెలెక్ట్ చేసుకుంటమో ఆ ఫ్లవర్ దాని పైన పెట్టి ఈ పౌడర్ ఉంటది పింక్ పౌడర్ వేరే కొంచెం వాటర్లముంచి ర్ల ముంచి దూదితోని ఇట్లిట్లా ఆ డిజైన్ ని అద్దాలి డిజైన్ కి సేమ్ మనం ఇప్పుడు కోను మైదా మేహేంది డిజైన్లో వస్తానై చేతికి పెట్టుకొని కోన్ ఏట్లా పెట్టుకుంటన్నము అట్లా ఆ విధంగా పెడితే అది ఒక డిజైన్ అయిపోతది చీరకట్లా ఫస్ట్ అచ్చులు పడతాయి అచ్చులు వేసుకోవాలి
ఉహ్ అంటే ఇలా ప్లెయిన్ చీరనేనా లేకుంటే
చీరనే
ఆహ్
ప్లెన్ చీరైతేనే వేస్కోవచ్చు కదా
ఆహ్
అప్పుడు బాగా ఉండే ఆ ఇప్పుడు ఇప్పుడు కూడా మన ట్రెండైనాయి ట్రెండైనాయి ఇప్పుడు
మీ దగ్గర ఎట్లుందోని
నేనైతే అట్లా తీస్కున్నా వెయ్యి తీస్కున్నా అంటే నాయే బాటిల్సు
ఆహా
అట్లా తీస్కున్నా అన్నటు డిజైన్ బట్టి తీస్కున్నా కొంచెము పెద్ద డిజైను చిన్నగా మామూల్గా ఇప్పుడు మందారం పువ్ అన్న జూడు దానికి కొంచెం తక్కు పొది దానికి కొంచెం తక్కువ ఎందుకంటే అవి ఒక మందారం పువ్వే కాబట్టి ఆ మందారం పువ్వైనా చానా కష్టం షేడ్ రావాలే
ఆహు
షేడింగ్ రావాలదే ఎట్లుంటది లోపల ఒక తీరుంటుది బయట రెక్కలు ఒక తీరుంటాయి కదా అలా షేడివ్వాలి ఆ అట్లా ఒక్కొక్క పువ్వుంటే అ దాన్కి వేరే రేటుంటది
ఆహ్
ఆ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే దాన్కి వేరే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్
గట్లా ఇగ రేటుని బట్టి డిజన్ బట్టి రేటు
ఆ అదే డిజైన్ వట్టి రేటు
ఆహ్ ఆహ అయితే మనం సారీ ప్లెన్ దే తీస్కొని అంటే మీరిస్తారా లేక ఉంటే డబ్బులు తీస్కొని లేకుంటే మేమే తీస్కొచ్చుకునుడా
ఉహ్ ఏంటిది ఊ పెయింటింగ్స చాచారి మీదే చీర మీదే
ఉహు అంటే ప్లెయిన్ దాని మినైతే బాగుంటందా లేకుంటే
తనే బాగుంటది
ఉహు ఓ అందులో మనం చూస్కోవాలి సెలెక్టేస్
ఆ సెలక్ తీస్కోవాలన్నట్టు నీకు ఇష్టమైన కలర్ ఏది దాన్ని బట్ ఈ ఏ ఫ్లవర్ దాన్కి ఏ కలర్ ఏ ఫ్లవర్ మ్యాచైతది అట్లా జూస్కో కోవాలి ఉమ్
ఉహు మేము ఒక సారి దెసి తేసిస్తే మీరు దాని కలర్ తగ్గట్టు మీరేస్తారు కదా
ఆ వేస్తం ఆ
ఏ కలర్ ఫ్లవరైతే ఇవి చీర మీద బా గనవడ్తది మంచిగుంటది
ఉహ్ ఇప్పుడింకా నేమలి ఓ ఇంకేంటెంటో ఓ
మస్తు డిజైన్స్ వత్తానై గదా
ఆ మస్తు డిజైన్స్ ఇప్పుడు ఇంకా వేరే ఏంటి అంటే అవి రాధాకృష్ణ బాపు బొమ్మలు అవి అవి దించుతాన్ టె కదా వాటి పేరు వాటినేమోమంటాన్రు
ఏమి
కలంకార్లాగానే గాని అది దాని పేరేదో పేరుంది
ఆహ హా అయితే ఈ మధ్యన నీదే ట్రెండైతాన్నే
ఆ మా అప్పడిదేమో నెమలి బాగా బాగా ట్రెండ్ ఉండే
ఆహా
ఆ
ఇప్పుడు మళ్ళ కొత్త ప్యాస
కొ ఆ గాదె కొత్తగా ఫ్యాషన్స్ కానీ నెమలి చాలా కష్టం తెల్సా ఎ అంటే వే వేసుడు ఈజీ ఆ నెమలి కళ్ళు ఉంటాయి సూడు అందులో ఒక్క కన్నుకే మూడు రకాలు అట్లా పెయింటింగ్స్ ఏయాలి
ఆహ అద్ ఆ డిజైన్ కి అయితే ఎంత తీసుకుంటారు
అదా అది నేను వెయ్యలేను నేనే వేసుకున్నా నా సారీకే వేసుకున్నా ఇగ వ్మ్ ఒక్క నెమలి కన్నుకే మూడు కలర్స్ అట్లా ఉంటాయి. షేడింగ్ రావాలె
అదె ఎయడం కూడా చాలా కష్టమే కదా ఈ ఫ్లవర్ అంటేనేమో ఒక్క డిజ జనం ఇట్లా అద్దేయడం వల్ల తొందరగా అచ్చేస్తది గాని ఈ కలర్ కలర్ ఎయ్యాలి కద నెమలి అంటే మళ్ళా
హహదే
పించానికో కలర్ దానికో
ఆ గదే అంటుండని పించానికో కలర్
అదే మళ్ళీ ఇప్పుడు అవే మళ్ళీ ఫ్యాషన్ అయితున్నాయి
ఫస్ట్ ఉన్నవే
ఆ
మ్ అంటే ఇంకా మగ్గం వర్క్ నేర్చుకోలేదంటారు మీరు
ఆ నేర్చుకోని నేను ట్రై జేష్ణ కానీ మ్ నేర్చుకోలేను అది మగ్గం వర్క్ కూడా ఈజీ పూల్లలు కూడా తీసుకున్న నిడిల్ కానీ నేను వెళ్ళలేను ఇగ
ఆహా
మనము చూసింది అహ చూసిందేమో వేరే ఉంటది ఆ కొంచెం మనకు ఓ ఎక్సప్లేయిన్ చేసింది అది వేరే ఉంటది
అదే అందుకే ఇగ చేస్తేనే అర్ధ అయితది
ఆ అర్ద అయితది అదే ఒక్కసారి రెండు సార్లు చెంపిర్ అనుకో మనకు మనం టాలెంట్ మనకు ఉండేదుంటే అట్టిగానే ఇంకా నేను ఇవి ఇవి దర్వాజులకు ఉండ ఫస్ట్ అవును దాన్ని క్యాజ్ చేసుకోవచ్చు అదే
అనస్థోటి ఆహా
ఉలెన్స్ తో ఇదే నీ ఆ అల్లుతా దర్వాజలకు అయిండ్ ఇంకా ఇది టీవీ మీద ఏసేటివి ఆ ఇంకేంటిది ఫ్రిడ్జ్ మీద
ఆహా
ఊ
అవి కూడా మీకే మీ వరకైనా లేకుంటే బయట కూడా ఇంట్ల ఎవరైనా ఏయమంటే ఏసిస్తారా
ఆ ఒకరిద్దరు ఎషియమన్నారు ఆ అలెటపుడ్ ఇప్పుడు చూడంగా నాకు గూడ ఏసి అంటే ఒక్కరికేమో ఇట్లా మనము గుడికెళ్తే పూజ బుట్ట తీసుకెళ్తాం కదా దానిపైన కీ ఒక టళ్ళ ఇచ్చిన తర్వాత ఇంకొకటేం దర్వాజా ఉం అది బాగుండే చూసిండ్రు ఇది నేర్పించు అని అన్నారు గాని వా నేను అల్లంగా చూడు అబ్సర్వ్ చేసుకోన అన్నా వాళ్ళకి రాలేదు నేను అది వాళ్ళకు చేసిచ్చిన గాని నేను ఇగ అన్ని నేనే చేసుకుంట ఇంట్లో
ఆ
ఉమ్
అయితే చూడాలి అది మాకు కూడా ఫ్రిడ్జ్ మీద కావాలి అయితే
కావాల్నా ఉం
ఆ
మంచిగా ఉంటయి తెలుసా ఇంత అది అది వేరే లుక్ ఉంటది ఇంట్లో
అవును అవును మంచిగసలు మనం ఇప్పుడు ఇంత బయట ఎంత రేటు పెట్టి కొన్నా కన్నా ఇవే మంచిగ కనబడతాయి
ఉం
అందుకే నాకు గుడ ఇలాంటి అంటే ఇష్టం లేదు
ఇష్టమా అదే నాకు ఫుల్ ఇష్టం
మది ఏదన్నా ఏదన్నా చెయాలి ఖాలిగా ఉన్నప్పుడు ఇట్లా అనిపిస్తది నేర్చుకుంటా ఇప్పుడు ఇంట్లో అవి వేరే లుక్ కనబడితే ఇంట్లో మంచిగా ఉంటాయి చూడంగానే
మంచిగా ఉంటయి చూడాంగానే ఎవరైనా చూసినా ఎవరనా సడన్గా వస్తుంరనుకో ఆ కే పోతది సరే అసలు అలాంటి ఇష్టం ఇంకా ఆవులంతోని ఇంకా నాకు ఇదేంది మనం మప్లేరు కటుకుంటాం చూడు ఆ నేను రెండే తీసుకుంటా అంటే వైట్ ఇంట్లో ఆ వైట్ కు ఏ కలర్ అన్న తీసుకుంటా వైట్ గ్రీన్ వైట్ మెరోన్ వైటు ఎల్లో గిట్లనా తీసుకో ఆ వాటితోనే సూపర్ ఉంటది
హు హమ్ సరే అండి మరి
సరే